ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఉ బానే వున్నా
తిన్నారా అండి ఆ ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నం డు ఒచ్చసారు
మేము కూడా ఇప్పుడే దోశ తిన్నామండి మీకు దోశ పెట్టినారా ఈరోజు
ఆ మాకు ఇ ప్రతి వెడ్నెస్డే దోసని
ఆహ మేబి మీది మేను మాది మేను సేమ్ ఉండొచ్చు మేబి
వెనేస్డే అయితే దోశ ఉంటుందండి మాకి
ఊ
అ ఇంకేంటి విశేషాలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంది
ఏవునండి రోజు క్లాసులకి పోతాము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులకి ఇనక్కోకుండా ఇన బుద్ధి కాదు కుడా కొన్ని కొన్నిసార్లు వింటాము కొన్నిసార్లు రోజంతా వినము ఒక్కొక్కసారి బోర్ కొడుతున్నప్పుడు కావాలనే మేము బంకు కొడతాము బాంకు కొట్టి ఇంకా క్యాంటీన్ కెళ్తాము క్యాంటీన్ కెళ్ళి ఫ్రెండ్స్ తో సమోసాలంట ఐస్ క్రీమ్స్ అంట ఉ కొట్టి టూ బై ఏటా బాగా ఎంజాయ్ చేస్తాం
అసలు పోతే ఏం మజ ఉంటుందిలే
అవును ఆ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మనం చెప్పుకోడానికి కొన్ని మెమరీస్ అన్నా ఉంటాయి ఇవి ఉన్నాయి ఇవి చేసాము బం కొట్టాము ఇవి అని
కాలేజ్ లైఫ్
మీకు ఎలా ఉం
మాకా ఈసారి అం త రాల్ట్ ఫ్యాకల్టీ బన్నారబ్బా తల తిప్పనీక్ ఉండదు. ఒక బ్రేక్ ఉం ఏదో ఒక పాడు ఉండది. ఏదో స్ట్రిక్ట్గా జైల్లో కేసినట్టు ఫోర్స్గా కూర్చోబెట్టినట్టు ఉంది.
ఉమ్ మేం అయితే క్లాస్లోని కామెంట్స్ వేస్కుంటా టీచర్స్ వల్ల వాళ్ళని ఇమిటేట్ చేస్కుంటా నవ్వుకుంటుంటము. పాపం టీచర్స్ అయితే ఏం పట్టించుకోరు. క్లాసులు చెప్పుకుంటా ఉంటారు వాళ్ళయితే అట్ నవ్వుతా ఉంటాం మేమైతే
ఇంకోసార్ ఉన్నారు. ఇంకోసా సార్ ఉన్నారా ఆ సార్ అయితే అసలు తల్ల కూడా తిప్పనీరు. అయప్పో ఏం వాప్ ఇంకొకసార్ అయితే నా హలో ఇం ఇంకోసార్ అయితే నా ఫోకస్ ఫోకస్ ఫ వైపే చూడడు పక్కకు చూడకూడదు ఏం చేయకూడదు.
ఇప్పుడు మాకైతే డిపార్ట్మెంట్ హెచ్ఓడి మారినారా ముందు హెచ్ఓడి ఉన్నప్పుడు ఎట్లంటే అట్ల పోతున్నాము. ఇప్పుడు ఈ హెచ్ఓడి వచ్చినారు క్లాస్ ప్రతి ఒక్క అవర్కి వచ్చి చెక్ చేస్కుంటా పోతున్నారు అటెండెన్స్ అయితే ఇప్పుడూ అప్సెం టైనా ఇప్పుడు అటెండె ముందైతే అబ్సెంట్ అయినా గుడా ఫ్రెండ్స్ పర్మిషన్ చెప్తారు కదా అట్లా ప్రసెంట్ పడేది ఇప్పుడు మోకాలు చూసి చూసి ఏస్తున్నారు ప్రసెంట్లు
సడన్గా చేంజ్ అయిపోతే
అవును. ముందు నుంచే అట్లా ఉండరా ఉంటే
ఆ అదే కదా సడన్గా చేంజ్ అయిపోతే
అవును.
హ్మ్ హు స్ట్రిక్ట్ గా ఉండకూడదు ఫ్రెండ్లీగా ఉండాలా మంచిగా ఉండాల
హ్మ్ అ
ఇంకా ఎం బాగా గేమ్స్ అన్ని బాగా ఆడుతున్నారా విటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారా
ముందయితే డిపార్ట్మెంట్ ఫెస్ట్ అని ఉందింది మా కాలేజ్ లో డెకరేషన్ టీం లో పార్టిసిపేట్ చేస్ నా ముందు ముందు సారి నేను హ్మ్ ఈసారి పోలేదు కానీ బాగా చేస్ వారు డిపార్ట్మెంట్ ఫెస్ట్ దానికంటే ముందు అషు అని ఈవెంట్ ఉంటుంది అది బాగా జరుగుతుంది రెండు రోజులు జరుగుతుంది పెద్ద ఈవెంట్ అనమాట ఇయరికి ఒకసారి చేస్తారు
వచ్చారబ్బ మా కాలేజ్ కి ఏదో అశ్వధిరేస్ అఫ్ టాలెంట్ అనేసి ఏవో రిజిస్టర్ చేసుకోండి
హ్మ్ అంటే సెలబ్రిటీస్ వాళ్ళని పిలుస్తారు పిలిపిస్తారు సెలబ్రిటీస్ వాళ్ళని హీరోయిన్స్ హీరోస్ కొంతమంది వస్తారు ఈసారి షర్వానంద్ వస్తున్నారంట మా కాలేజ్ కి
అదే ప్రాజెక్ ఎక్స్పో టెక్నికల్ నన్ టెక్నికల్ అన్ని ఉంటాయి పార్టిసిపేట్ చేయండి మీకు అదే మీకున్న స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక మంచి అని చెప్పారు అదే మా ఫ్రెండ్స్ ఏమైనా ప్రాజెక్ట్ షో లో పార్టిసిపేట్ చేద్దామా అ
ఒకవేళ మీరు రావాల్సిిన్ ఒకవేళ మీరు రావాలి అని రావాలి అంటే ఏమన్నా ఈవెంట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే కొన్ని ఓ సెమినార్స్ ఆ ఉంటాయి కదా ఫస్ట్ ప్రజెంటేషన్స్ కానీ అట్లా వాటికి అయితే తక్కువ ఫీజు పడుతుంది ఎక్స్టర్నల్ గా దాని పర్పస్ కోసమే సుకి రావాలి అంటే దానికి ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఇట్లా పే చేయాల్సి వస్తుంది అందు కాని ఏదన్నా పార్టిసిపేట్ చేసినట్టు అట్లా దాని రిజిస్ట్రేషన్ అయ్యి అట్లే వస్తే ఇంకా అసలు కూడా చూసినట్టు ఉంటుంది
అదే ప్రాజెక్ట్ ఎస్పోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాము టీమ్ ఒక ప్రాజెక్ట్ సర్చింగ్ లో ఉన్నాము
ఆ ఇంకా టూ డేస్ జరుగుతుంది అందరు ఇంకా ఫస్ట్ డే వెస్ట్రన్ వెస్ట్రన్ వేసుకొని వస్తారు మళ్ళ నెక్స్ట్ నెక్స్ట్ డ ట్రెడిషనల్ అనుకున్నారు
అచ్చా
దేన పల్లి
ఇంకేంటి విశేషాలు అవును మా కాలేజ్ లో నా నా మొన్న రీసెంట్ గా సాఫ్ స్కూల్స్ ట్రైనింగ్ జరిగింది నాంది ఫౌండేషన్ వాళ్ళ వచ్చారా
స
ఇంకా వాళ్ళు అంటే వాళ్ళు దీన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట ఫ్రీగా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు బా చెప్పారు అసలు ట్రైనింగ్ అంటే ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి గ్రూప్ డిస్కషన్లో ఇలా పార్టిసిపేట్ చేయాలి ఇంకా యాక్టివిటీస్ ఇచ్చి అంటే మన భయాన్ని పోగొట్టి గట్టి గమాట్లాడేగలిగేలాగా
అ
వాళ్ళ మనల్ని ట్రైన్ చేస్త స్తను అనమాట
అవును నేను ఇదే సంవత్సం లోపు
అది ఎవన్ వీక్ జరిగింది
ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసారా అండి
ఆ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేశారు ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినర్ కదా యాక్టివిటీస్ అలా వాళ్ళకి సీల్స్ ఇప్పుడె ఇచ్చారు
హ అది కూడా మనకి బనిఫిట్టే ఏ అంత ఇే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అ యిపోయి
ఆ అదే ఇంటర్వ్యూస్క వెళ్ళినప్పుడు ఇంకా జీడిస జా ఎలా ఉంటాయి
ఆ
ఇంకా మన ఇంటర్వ్యూ కి డ్రెస్సింగ్ ఎలా ఉండాలి
ఆ
ఇంకా మనీ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అనేసి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అవన్నీ చెప్పారు బాగా ఇంకా మీ కాలేజీ కూడా వస్తార అనుకుంటానబ్బా అది వాళ్ళు చాల చాలా